హలో
ఏం చేస్తున్నారు
ఇప్పుడే తినేసి మెస్ నుంచి బయటకొచ్చాం
అవునా ఏం తిన్నావు
నేనా కిచడి ఏం బాలేదు ఈ రోజు ఉప్పు ఎక్కువ వేస్తారు మా కిచిడీలో ఈరోజు దిష్టి తగిలింది మా కిచిడి నేను ఇంటికి పోతా అప్పుడు నేను నువ్వు నాకంటే లేట్ గానేస్తా అప్పుడు నేను స్నాప్లు పెడతా
నేను స్నాప్ పెట్టలేదు కదా
చెప్తున్నావుగా
సరే లే అది మెత్తుప్మ తెలుసా మున్న విశాల్ మార్ట్కెల్నం గదా ఆడ తెచ్చుకున్నాము ఒక ప్యాకెట్ ఆ
అది ఏమైందంటే అదే నేను వర్షిణి ఆట మూవీ అదే చూస్తా ఉంటే నేను మా ఫ్రెండ్ ఆగి అట్టా చూస్తా ఉంటే ఆ మా ఇంకో ఫ్రెండ్ ఉందిలే వర్షిణి నా బెడ్డు మీదన పండుకునిదని పిల్లో ఇసిరేసి సింధీ యూ నో
ఉమ్
అప్పుడు నుంచి అలిగి కూర్చొనుంది
ఆ అంటే పడుకునేందుక
ఆ నా బెడ్ మీద పడుకున్నందుకు
వై దట్ మచ్ ఆఫ్ పోసెసివెనెస్స్
ఐ డంట్ నో వై దట్ మచ్ ఆఫ్ పోసేసివెనెస్స్ ఐ డోంట్ నో
ఉమ్, నీకోసం కొట్టుకుంటనా మీ
నాకు నా కోసం కాదు మా ఫ్రెండ్ కోసం ఏం అనుకుంటానవు అమ్మాయిలుందరూ అమ్మాయికి పడిపోతున్నారు ఆ అబ్బాయిలు ఏమో కాని అమ్మాయిలు పడిపోతున్నారు
ఆహా
ఉమ్
ఉమ్
ఆ ఇంకా ఇంకో ఫ్రెండ్ ఉందనమాట ఆ ఫ్రెండ్ ఎంత కుళ్ళయితందాంటే నాకు క్వశ్చన్ పేపర్ తెలుసని కుళ్ళయితంది సరే దీనిగురించి తర్వాత మాట్లాడదాం ఎస్ తను జీవన్ అనమాట వాళ్ళకి సి ఉంటది మాకు పైథాన్
ఆహా
ఇప్పుడు దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వచ్చారు నేను మాట్లాడలేని ఎక్సాక్ట్లీ అవును అవును ఉమ్ ఇంకేం లేదు
మా రూమ్మేట్ అయితే విశాల్ మార్ట్లో ఆ ఏం చెప్పింది గులాబ్జామున్ మిక్స్ తీసుకుందామంట ప్చ్ అంటే చేసుకోడానికి కష్టం, అంటే మనకు వస్తుందా రాద ఎత్తిపోతే పై పిండి ఆయిలు షుగరు అంతా వేస్ట్
అది కూడా కరెక్టే దాని బదులు రెడిమేడ్వి ఉంటాయిగా విషల్ ఆ నేను ఈసారి రసగుల్లా వి తెచ్చుకుంటా
ఏందంటే లాస్ట్ టైం నీకు చెప్పలే కదా నీకు మొన్ననే కదా మా దగ్గర ఇండక్షన్ ఉందని చెప్
ఉమ్
ఆ అంతకు ముందు ఒకసారి బజ్జీలు ట్రై చేసినాము మమ్మీ నాకు ఫేస్ ప్యాక్ కీ ఫేస్ ప్యాక్ వేసుకోమని శనగపిండి పంపిం వచ్చింటే పొటాటోస్ ఉంటే బజ్జీలు ట్రై చేద్దామని వేసుకున్నాము
ఉమ్
కొన్ని బాగా వచ్చినయి లాస్ట్లో అన్నీ ఎత్తిపోయినయ్
ఏమైనాయి
అంటే అంతా విరి విడివిడిగా అయిపోయినాయి
అంటే అర్థం కాలే
ఇప్పుడు పొటాటో దాంట్లో అది వేస్తాం కదా పిండి సపరేట్ పొటాటో సపరేట్ అయిపోయింది ఆయిల్లో
ఓకే ఓకే
ఉమ్ కొన్ని బాగా వచ్చినాయి కొన్ని తిన్నాము కొంచెం అట్లా వేస్ట్ అయిపోయింది
తా నిన్న ఎందుకో పడిపోతానే అన్నా పొద్దుడి నుంచి
నేను కూడా అన్ని కిందే కిందే ఎత్తేతివేసన్న
నువ్ కింద వేసన్నావ్ నేను కింద పడిపోతన్నా
ఈ రోజు ఇంకో బాటిల్ ఉంది నా దగ్గర
అది పోగొట్టేస్నవ మరి ఏదో ఒకటి చెయ్యి
అది స్టీల్దిలే ఏం కాదు గట్టిగా ఉంటది
సోట్టలు వాడతాయ్ గ
స్టీల్ కాదు లోపలంతా స్టీల్ పైన అంతా రబ్బరు ఏం కాదు
ఉమ్ ఇంకా ఈ ఎగ్జామ్స్ అన్ని ఈజీనే మాకి
ఎందుకు నాకు రిజల్ట్స్ వస్తాయి నా ను భయమయితుంది
ఉందిలే
కాదు అద్ నా ప్రాబ్లం ఏందంటే నేను అన్ని బాగా రాస్తా అంత కరెక్ అంటే రాస్తా రాసినంత వరకు మా రూమ్మేట్ ఏం రాయదంతా తిప్పి తిప్పి రాసది మమ్మీ నీకు చెప్పిందింట కదా
చెప్పింది నన్ను కూడా అట్లనే రాయ మనింది ఏమన్నా రాకపోతే
ఆ కానీ ఆ పిల్లకి ఎక్కువ వస్తాయి నాకు తక్కువ వస్తాయి ఆహా మిడ్ లో అసైన్మెంట్స్ లో అన్నిట్లో ఈక్వల్ గా వస్తాయి ఆల్మోస్ట్
ఉమ్
సెమ్ములు పేపర్స్ ఇవ్వరు కదా దాంట్లో ఏమైతుందో అర్ అర్థం కావట్లేదు లాస్ట్ లో పాయింట్ చూస్తే తక్కువ వస్తాయి నాకి ఆపప్కి ఎక్కువ వస్తున్నాయి
ఉమ్
కానీ మ్యాటర్ ఏం రాయదు
అదే నువ్వు నువ్వు కూడా రాండేటివి అట్లా సోది అంత తిప్పించిరాయ్
ఉం అదే చేయాలా లేదు హలో
ఆ చెప్పు
మా జూనియర్
ఏమంటా
టంగ్ స్కెల్
ఓకే ఓకే మీకు తెల్వదు ఇంకొక వన్ మంత్ లో మేము కూడా సీన్ ట్నే ఏడుస్తదా
అబ్బా
ఆ ఏమనుకుంటున్నావ్
అంతేమి ఉండదు మా కాలేజీ లో ఏమైంది తెలుసా మా సీనియర్స్ ఉన్న మేం జూనియర్స్ గా ఉన్నప్పుడు సీనియర్స్ అంతా ఏందోదో చేసినారు ఇట్లా అట్లా అయింది ఇది చేసేది అంటే పెద్ద హెడ్ గా అన్నిటికీ వాళ్ళే ఆర్గనైజ్ చేసేది అట్లా మేం మేము ఇప్పుడు సీనియర్స్ అయ్యేసరికి అంతా సీనియర్స్ చేతికి ఇవ్వట్లే ఇప్పుడు వాళ్ళే ఆర్గనైజ్ చేస్తాం అ తకల్టీ
బో -
మ్ మన ఛాన్స్ వచ్చే వరకు ఏమి రాదు లాస్ట్ కి ఉ ఎం ఉండదు
అ
ఇంగా మేమే బెటర్ తెలుసా మా జూనియర్స్ అయితే మా క్లాస్ బాయ్స్ పైన
మ్ మా జూనియర్స్ అయితే స్టార్టింగ్ లో హలో హలో ననుూ
ఆ
ఆ మా జూనియర్స్ అయితే స్టార్ట్ ంగ్ లో మా క్లాస్ బాయస్ పైన ర్యాగింగ్ చే రని కంప్లైంట్ చేసినారు
ఆ సీనియర్స్ పైన జూనియర్స్ ర్యాగింగ్ ఏంది రాధక్క వాట్
సీనియర్స్ అంటే మేము సీనియర్స్ కదా వాళ్ళు జూనియర్స్ కదా
అ
మేము చేసినామ అని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు మ్
అంటే జూనియర్ అమ్మాయిలు మీ క్లాస్ సీనియర్ అబ్బాయిలు ర్యాగింగ్ చేసారు
జూనియర్స్ చేయలా సీనియర్స్ మా క్లాస్ అబ్బాయిలు వాళ్ళని చేసినారు
ఆ
ఆ
మ్
అంటే అప్పుడు స్టార్టింగ్ లో ఇంట్రాక్షన్ జరుగుతది కదా సీనియర్స్ తో మీకు జరిగిందా మీ కాలేజ్ లో
లేదు అలా
మా కాలేజ్ లో పెడతారులే మామూలుగా జూనియర్స్ వచ్చినక వాళ్ళ సీనియర్స్ తో ఇంటరాక్షన్ సెషన్స్ అని పెడతారు ఎన్ఫ్ ఫన్నీగా అట్ల చేపచ్చలా సీనియర్స్ అంత నేనేం బోల గాని అప్పు నేను ఒకడితో మా నా బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అనీ చూడు ఓగడు
ఆ
ఆ వాళ వాడితో గొడవ అయ్యప్పుడే అప్పుడప్పుడే మాట్లాడారు మా ప్పేసినాను అందుకు పోలేదు వాడు ఉన్నాడని అంటే వాడే ఆర్గనైజ్ చేసేది వాడే ఆర్గనైజ్ చేసేది అందుకు పోలేద ఓరియంటేషన్ లో పార్టిసిపేట్ చేసిన నేను అప్పుడు యాంకర్ గా అప్ డు ఎవరో ఒక అబ్బాయి ఆ ఏంది ఆ ఏంది సెల్ఫ్ ఇంట్రొడక్షన్ నీ పేరేమి నువ్వు ఎ నుంచి వచ్ ఏమి అన్ని అడిగినడంట ఆ పిల్ల ఆహా అది స్టేజ్ పైన వచ్చి చెప్పమన్నాడో ఏందో
ఆ
ఆ పిల్ల చెప్పడం ఇష్టం లేదని మాకు ఇష్టం లేకుంటే మీరు ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు నేను క కంప్లైం చేస్తా ర్యాగింగ్ చేస్తాను అని పోయి కంప్లైంట్ చేసింది
ఒకే మళ్ళా
మళ్ళా వాళ్ళ నేందో కొంచెం ఆ తిట్టి మళ్ళా మాతో ఇది రాపిచ్చుకున్నారు లెటర్స్ అ ర్యాగింగ్ ఆ అంటే ఒక ఫామ్ ఉంటుదిలే మామూలుగా యూనివర్సిటీస్ లో సీనియర్స్ ఇస్తారు రాగింగ్ చేస్తే కేసు పడతది ఇప్పుడు తెలుసా అఫీషియల్గ ఇది ఆ
అదేదో వెబ్సైట్ ఫామ్ ఉంది ఫిల్ అప్ చేయాల తెలిసి మాకుడ చెపిచ్చారు ఇండియన్ గవర్నమెంట్స్ స్కామ్ స్కీమ్ అందరు దగ్గర చ జరాది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అమ్మా
ఆహా మీరి ఇంగ సీనియర్స్ కాదు కదా అని
ఎవరైనా మమ్మని చేస్తే కంప్లేన్ పెట్టచ్చు క్వాలీ లేదనుకుంటానవ
సీనియర్స్ కాకుండనే వాల్యూ ఎట్ల వస్తది
సీనియర్స్ అయితేనే వాల్యూ ఉంటద మాకు జూనియర్స్ కి ఎంత వాల్యూ తెలుసా అసలు తెలుసు అసలు ఎవ దేంట్లో పాటిస్ఫై చేసిన డిమాండ్ ఎక్కువ ఉంది జూనియర్స్ కి ఇప్పుడు మా కాలేజ్ లో
దేంట్లో పార్టిసిపేట్ చెయ్యక అంటే
అంటే ఎవరు దొరకట్లేదు అంటే మొన్న క్రికెట్ టోర్నమెంట్ కి నలుగురు పోయారు అంతే సో డిమాండ్ ఎక్కువ ఉంది మా
ఓ అట్లనా
స
ఇంగేమి
ఇంకా మా కాలేజీ లో షూటింగ్ జరుగుతుంది
సరే మళ్ళీ చెప్డువలే అయితే
ఆ సరే బాయ్ హలో
సరే బాయ్
బై